అ
హలో గుడ్ ఈవిెనింగ్
గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు
ఎలా ఉన్నావు మ్యామ్
బాగున్నాను మ్యామ్ మీర్ ఎలా ఉన న్నారు
బాఊన్నాను నా ఒపీనియన్ లో తక్ కరం షాపింగ్ అండ్ మేకప్ రెండు కూడా మంచి హాబీస్ చాలా మంది వాట్టిని ఎంజాయ్ చేస్తారు
ఆబ్వియస్ గా ఓకే కానీ కొంతమంది అవసరం లేకుండా ఎక్కువ మనీ స్పెండ్ చేస్తారు కదా
అవును షాపింగ్ వల్ల మనకి నచ్చిన క్లాత్స్, ఎసెసరీస్ కొనుక్కోవచ్చు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.
ఒకవేళ కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి గాని షాపింగ్ మీద డిపెండ్ అవ్వకుండదు కదా
అవు ఉన్న మేకప్ కూడా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ లాగా ఉంటుంది. డిఫరెంట్ లుక్స్ టై ఇచ్చేయచ్చు
ఉహు ఎచ్చు కానీ మేకప్ లేకుండా నాచురల్ గా ఉండడం కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ కదామ్మా
అది కరెక్ట్ మేకప్ కంపల్సరీ కాదు ఛాయిస్ మాత్రమే
మ్ ఇంకా
చాయిస్ అన్ని ఒప్పుకుంటాను. కానీ సొసైటీ ప్రెషర్ వల్ల కూడా చాలా మంది ఇ మేకప్ ఎస్తారు షాపింగ్ స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటుంది అన్నీ చాలా మని చెప్తారు.
అవును షాపింగ్ స్ట్రెస్ లి రిలీఫ్ లాగా ఉంటుంది అని చాలా మంది చెప్తారు కానీ టెంపరవరీ హ్యాపీనెస్ ఇస్తుంది గాని సేవింగ్స్ తగ్గిపో పోవచ్చు కదా
అవును బడ్జెట్ మెయింటైన్ చేస్తే ఆ ప్రాబ్లం ఉండదు కదా
మ్మ్ ఓకే బడ్జెట్ మెయింటైన్ చేయడం అందరికి ఈజీ కాదు అంత
అవును మేకప్ అలా స్పెషల్ ఒకేజన్స్ లో రెడీ అవ్వడం ఎక్సైటింగ్ గా ఉంటుంది.
అది నిజమే మీరు చెప్తున్నది. కానీ ఫెస్టివల్స్ వెడ్డింగ్ లో ఓకే కానీ అని డెలీ మేకప్ అవసరమా?
డైలీ అయిత స్పెషల్ ఈవెంట్స్ అయినా అది పర్సనల్ ప్రిఫరెన్స్
అచ్చా మ్ షాపింగ్ మాల్స్ ఆన్లైన్ స్టోర్స్ వల్ల ఆప్షన్ చాలా పెరి ఇగ్గ అయితదా
అదే ప్రాబ్లం ఎక్కువ ఆప్షన్ ఉంటే అన్నెససరీ పర్చేసెస్ కూడా పెరిగాయి
అవును అదే నిజమే కానీ రివ్యూస్ చూసి క్వాలిటీ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకు వచ్చు కదా మనము
అవును కొన్ని రివ్యూ ఫేక్ గా ఉంటాయి కదా
ఆ మేకప్ ప్రోడక్ట్స్ కూడా క్వాలిటీవి యూస్ చేస్తే బెటర్ రిజల్ట్ వస్తాయా మరి
కానీ ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ అందరి బడ్జెట్ లో ఉండవు
ఆహా కొన్ని రివ్యూస్ ఫేక్స్ గా ఉంటాయి గదా మరి ఎక్స్పెన్సివ్
ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ కాకపోయినా నంచి అల్ ఆల్టర్నేటివ్ ఉంటాయి
అద ఓకే ఓకే అది నిజమే కానీ మార్కెటింగ్ ఇన్ఫ్లూయన్స్ చాలా క ఉంటుంది కదా
అవును మనీ ఫైనల్ గ మరి ఫైనల్ గా షాపింగ్ అండ్ మేకప్ మంచివె అన్ని అనుకుంటావా
అవును కానీ లిమిట్స్ లో ఉంటే మాత్రమే
నేను కూడా అదే చెప్తున్నారు బడ్జెట్ మెయింటైన్ చేయాలి
హ మెకప్ని ఫన్గ తిస్ తీసుకోవాలి నెసెసిటీ లాగా కదుగదా
అ అవును షాపింగ్ కూడా అవసరం ఉన్నాను బయటికి ప్రయారిటీ ఇవ్వాలి
అవునా అదే సోషల్ మీడియా ఇన్ఫ్లుూయెన్స్ వల్ల ప్రెషర్ ఫీల్ అవక అవ్వ కుడదు గదా
అవును ఫైనల్ గా షాపింగ్ అండ్ మేకప్ పర్సనల్ చాయిస్
బాలెన్స్ కాన్ఫిడెన్స్ ఉంటే ప్ర ప్రాబ్లెమ్ ఉం
నాకు ఆన్లైన్ షాప్ పింగ్ ఎక్కువ ఇష్టం ఇంట్లో గురించి ఈజీగా ఆర్డర్ చేయచ్చు
న-నాకు కూడా నాకు అయితే ఆఫ్లైన్ షాపింగ్ బెటర్ అనిపిస్తుంది ప్రోడక్ట్ ని డైరెక్ట్ గ చూసి కొనడం సేఫ్ కదా
ఆన్లైన్ లో డిస్కౌంట్స్ ఆఫర్స్ చాలా ఉంటాయి కదా
అవును ఉంటాయి కానీ డైరెక్ట్ చూసి తీసుకుంటే బె బెటర్ కదా అ ఆన్లైన్ లో మనం తీసుకుంటే రివ్యూస్ అన్ని చూస్ దీ అది ప్రోడక్ట్ సరిగా ఉన్నదా లేదా ఆర్డర్ చేస్ అయితే పేషన్స్ ఉండాలి మరి ఎప్పుడు రిసీవ్ అయితదది ఆర్డర్ దేనికన్నా ఆఫ్లైన్ షాపింగే బెటర్ గదా
ఆవ్ అవును రిటర్న్ ఆప్షన్ ఉండది గదా రిటర్న్ ప్రాసెస్ కొన్నిసరి టైంకి తీసుకో వచ్చి తీసుకోచ్చి
అదేమరి నేను చెప్తున్నా రిటర్న్ ప్రాసెస్ అంటే ఓకే రిటర్న్ తీసుకోంటే అది ఇ మ-మ-మనీ ఎప్పుడు ఇస్తాదో బ్యాక్ అది గుడా తే తియదు కదా మనకు
అవును కాని కన్వీనియన్స్ మాత్రం ఆన్లైన్ షాపింగ్ లో ఎక్కువ నేను మాత్రం క్వాలిటీ చెక్ చేసి కొన్నాడం రే ప్రిఫర్ ఆఫ్లైన్ చేస్తున్నాను
ఓకే మీరు క్వాలిటీ ప్రిఫర్ చేస్తారు కానీ డైరెక్ట్ వె లి క్వాలిటీ చూసి ప్రిఫర్ చేస్తే అది మాత్రం డిఫరెంట్ ఉంటది. తాత ఆన్లైన్ షాపింగ్ కి
అవును చాలా మంది మేకప్ వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని చెప్తారు. కాన్ఫిడెన్స్ మేకప్ ఉన్ ఉంది. కాకుండా మనలో నుంది రావాలి అన్ని నేను అనుకుంటున్నా
ఓకే ఈ ఈ జనరేషన్ లో మేకప్ ని కామన్ గా తీసుకున్నారు.
అవును
ఏదైనా సోషల్ మీడియాలో చూస్తున్నారో అదే ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తున్నారో అది మా స్కిన్కి అ సరేదా ప్రొడక్ట్ మాత్రం మంచిగా ఉంటదా మరి స్కిన్ లో ఏం డిసీజెస్ అవ్వదా అది కూడా చూస్తలేరు ఆర్డర్ చేస్తున్నారు వచ్చినంగా యూస్ చేస్తున్నారు.
ఏమైనా అయితే అరే ఇట్లా అయింది ఆ ప్రొడక్ట్ ఫస్ట్ చూసుకోవాలి మనం
అవును అదే కరెక్ట్ కానీ మేకప్ వల్ల కొత్త మందికి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతు ఉంది కంఫర్టేబుల్ ఫీల్ అయినా అవడం మంచిదే కానీ మేకప్ లేకుండా కాన్ఫిడెన్స్ తగ్గుంది కదా
కాన్ఫిడెన్స్ ఎలా తగ్గుతుంది. మేకప్ చేయడం సరిగా కాదు కదా, నాచురల్ గా ఉండడం ఎ నాచురల్ గా ఉంటేనే మనం చాలా బాగుంటుంది న్నా కదా మరి
అవును నేను అగ్రి అవుతున్నాను మేకప్ ఒక్క చాయిస్ మాత్రమే
అ ఒక చాయిసే ద ఆ మేకప్ ఒకేషన్స్ లో వెడ్డింగ్స్ లో చే చేస్తే ఓకే కానీ డైలీ రొటీన్ మేకప్ ని చేస్తే అది
అది నెససిటీ లాగా రీచ్ చేయకూడ అదు
ఆ అద్వ్ అంటే జనరేషన్ లో ఆ మేకప్ నెసెసిటీ లాగానే ట్రీట్ చేస్తున్నారు.
ఒకేషన్స్ లో ఓవర్ గా చేస్తున్నారు మేకప్ డైలీ చేస్తున్నారు ఆ ఏదైనా వెడ్డింగ్స్ ఏదైనా ఒకేషన్స్ ఉంటే ఇంకా చేస్తున్నారు
అవును మరి నచ్చకపోతే యూస్ చేయాల చేయాలి. తిన అవసరం లేదు ఫేమస్ బ్రాండ్ ప్రోడక్ట్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అన్ నేను అనుకుంటాన అని లోకల్ ప్రోడక్ట్ కూడా కొన్నిసరి సేమ్ క్వాలిటీ ఉంటాయి మరి బ్రాండ్ ప్రొడక్ట్ కి రస్ ఉంటుంది కదా
ఆ బ్రాండ్ ప్రోడక్ట్స్ మీద ఎంత ట్రస్ట్ ఉంటదో అది లోకల్ ప్రోడక్ట్స్ మీద ఉండదు కదా అది చాలా ఫేమస్ అయి ఎవరైనా యూజ్ చేసినంక రిజల్ట్ చూసినంక మనం తీసుకుంటారు బ్రాండ్ ప్రొడక్ట్ ఇక్కడ లోకల్
కోసం కొంచెం ఎక్కువ స్పెండ్ చేయచ్చు అందరు అఫోర్డ్ చేయలేరు కదా
క్వాలిటీ కోసం చేయొచ్చు మనీ స్పెండ్ కానీ లోకల్ ప్రోడక్ట్స్ ని రిజల్ట్ చూడకుండా మనీ స్పెండ్ చేస్తే ది వేస్టే కదా అమ్మా
అందరు అఫోర్డ్ చేయలేరు కదా బడ్జెట్ ని బట్టి డిసైడ్ అవ్వాలి ప్రైజ్ కన్నా వాల్యూ ఇంపార్టెంట్
అదే కదా ప్రైస్ కన్నా వాల్యూ ఇంపార్టెంట్ వాళ్ళు బడ్జెట్ ఉంటే బడ్జెట్ లేకుండా కూడా కొంతమంది ఏం చేస్తున్నారు లోకల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు దానిని ఎలా పెట్టుకోవాలి ఎలా యూస్ చేసుకోవ కావాలి ఎంత పెట్టాలి అది కూడా వాళ్ళకు తెలియదు కానీ వాళ్ళు యూస్ చేస్తున్నారు
అవును
హు దానిని వేసుకోవచ్చు చూడకూడదు ఒక లిమిట్ అంటే ఓకే లిమిట్ లేకుండా యూస్ చేస్తే అది ఎట్లా ఉంటది చెప్పండి మీరే
అవును కానీ ప్రతి ట్రెండ్ ఫాల్ లేసిన అవసరము ఉండ ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ
ఓకే అండి థ్యాంక్ యూ